హలో
హలో
నమస్తే అండి
నమస్తే అండి బాగున్నా ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి
ఏం చేస్తున్నారండి
ఏం చేయలేదండి ఖాళీగానే ఉన్నాం మీరు అండి
మేము కూడా ఖాళీగానే ఉన్నామండి
ఈ రోజు మనం ఆ తిన్నానండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి
వేసవికాలం గురించి తెలుసుకుందామ అండి ఈరోజు
అ తెలుసుకున్నాదా మండి
ఇప్పుడూ ఎక్కువగా ఎండలు కాస్తున్నాయి కదా అండి ఫార్టీ ఫార్టీ నుంచి ఫిఫ్టీ వరకు ఎండలు అనేది కాస్తున్నాయి కదండి మీ సైడ్ ఎలా ఉందండి ఎండలు
మా సైడ్ అయితే రోజు ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ డిగ్రీస్ రికార్డ్ అవుతుందండి ఎండ అసలు చాలా ఎండగా ఉంది అండి మా సైడ్ అయితే బయటికి ఎళ్ళలేకపోతున్నామండి ఎండలకు ఎటు వెళ్దామన్నా చాలా భయమేస్తుందసలు మీకు కూడా అలానే ఉన్నాయండి
అవునండి మాకు కూడా అంతే అండి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎండగాస్తుందండి దీని వలన మేము బయటకి అసలు వెళ్ళలేకపోతున్నాము ఇంకా మార్నింగ్ నుంచి ఇంకీవినింగ్ వరకు అసలు ఫై వరకు అసలు ఎండ అనేది తగ్గట్లేదండి
అవునండి ఎంత కూలర్లు పెట్టుకున్నా ఫ్యాన్ల కింద ఉన్నా అసలు సరి పోవడం లేదండి వేడైతే విపరీతంగా అవుతుంది అసలు
అవునండి
మరి వేసవికాలం కదండి అది మరి ఎటైనా ప్రయాణాలు చేసారా
లేదండీ ఇంకా ఈ వేసవి కాలంలో ఈ ఎండలకి ఎక్కడికి బయటకెళ్ళడం లేదండి ఇంకా ఇంటి దగ్గరే చెట్లు పచ్చని చెట్లు ఉన్నాయి కదండీ అక్కడే కూర్చొని అష్టా చెమ్మా అంటా ఇంకా ఎంటివన్నా బంత్ ఆట బొమ్మలు ఇలాంటి ఆటలు ఆడుతున్నామండి మీరు
మేము కూడా ఎటు వెళ్ళట్లేదండి అసలు ఎండ భయంకరంగా ఉంది కదా ఇంట్లోనే కూర్చొనీ క్యారం బోర్డ్ కానివ్వండి చెస్ అట్లాంటి చిన్న చిన్న ఆటలు ఆడు ఆడుకుంటున్నామండి టైం పాస్ అవుతుంది అలా ఆడుకోవడం వల్ల
అవునండి
మరి వేసవికాలం కదండి జ్యూసెస్ అట్లాంటివి ఏమైనా తీసుకుంటున్నారా
అవునండీ ఇంకా వేసవి కాలం కదండి ఇంకా మేము కలింగర జ్యూస్ అంటా దోసకాయ ఇంకా ఎక్కువగా నీటి శాతం ఉన్న కొన్ని ఫ్రూట్సే తింటున్నామండి మీరు అండి
మేము కూడా అండి వాటర్ మిలన్ జ్యూస్ అంటూ మ్యాంగో జ్యూస్ అట్లాంటివి చేసుకో కుంటున్నామండి జ్యూసెస్ తాగితే డిహైడ్రేట్ కాకుండా ఉంటంది కదండి మన శరీరం ఎందుకే ఓఆర్ఎస్ అలాంటివి తరచుగా తీసుకుంటున్నామండి
అవునండి ఇంకా వాటర్ అనేది మనము రోజుకి ఫైవ్ టు సిక్స్ లీటర్స్ వరకు తాగాలండి
అవునండి
అవున
లేకపోతే మన బాడీలో వాటర్ లెవెల్స్ అవి తగ్గిపోయి డిహైడ్రేట్ అయిపోతా ఉంటాము
అవునండి ఇంకా అది కాక ఇంకా బయటికి వెళ్ళినప్పుడు ఇంకా ఈ వడదెబ్బ అనేది తగులుతుందండి ఈ వడదెబ్బ అనేది తగలకుండా ఉండడానికి మనము ఇంకా తల మీద ఏదైనా చల్లని బట్ట అలా వేసుకొని వెళ్ళాలండి
అవునం ఆ మేము ఎండకి బయటికి వెళ్తే ఖచ్చితంగా క్యాప్ కానివ్వండి కర్చిఫ్ లాంటివి ఖచ్చితంగా ఉపయోగిస్తామండి లేదంటే వడదెబ్బలు అలాంటి ఎన్ని చూస్ చూస్తున్నాం కదండి మనం వడ వడదెబ్బ వల్ల చనిపోవడం లాంటిది కూడా అప్పుడప్పుడు జరుగుతుంది
అవునండి ఈ వడదెబ్బ వల్ల చాలా మంది అప్పటికప్పుడు కళ్ళు తిరిగి పడిపోవడము అలా చాలామందికి జరుగుతున్నాయండి
అవును హెల్త్ కరాబ్ అవ్వడం అట్లా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా క్యాప్స్ అయినా టవల్స్ కానివ్వండి కర్చీఫ్ అట్లాంటివి యూజ్ చేస్తున్నామండి మీరు చేస్తున్నారా అండి మరి
అవునండి మేము కూడా చేస్తున్నామండి ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా తల మీద టోపీ గాని లేదంటే ఇంకా ఏదన్నా గొడుగు ఆ కళ్ళకి ఆ క కిరణాలు అనేటివి తగలకుండా సన్ గ్లాసెస్ ఇలాంటివన్నీ ఉపయోగిస్తా తంటామండి మీరు ఉపయోగిస్తారా
ఆ మేము కూడా ఉపయోగిస్తామండీ అది ఉపయోగించడం వల్ల మనకి కొంచం ఎండ తాకడాం కొంచెం తక్కువగా ఉంటుంది గదండి సన్ గ్లాసెస్ టోపీలు అలాంటి కఖచ్చితంగా యూజ్ చేస్త ఇస్తామండి మొన్న ఊరికి వెళ్ ఏ యూజ్ చేసాం పెట్టుకోనే వెళ్ళామండి అయినా కూడా మా వాళ్ళు కొంచెం కొంతమందికి హెల్త్ రాబ్ అవ్వడం అట్లాంటివి జరుగుతున్నాయండి
అవునండి చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ ఎండలకి మనము
అవునండి
ఇంకా అలాగే మనం ఎండలోకి వెళ్ళేటప్పు అప్పుడు మనము ఎక్కువగా లేత రంగు పల్చగా గాలి ఆడేలా కాటన్ దుస్తు దుస్తులు కూడా ధరించాలండి
అవునండి మేము కూడా కాటన్ వ వస్త్రాలే ధరిస్తున్నామండి వేరే బట్ట అయితే మొత్తం కుచ్చుకోవడం అట్లాంటివి కూడా ఎండకు చీదర పట్ కావడం అట్లాంటివి జరుగుతున్నాయి కదండి
అవున
అందుకే కాటన్ వస్త్రాలే ధరిస్తున్నాం మీరు కూడానా
అవునండి మేం కూడా అంతేనండి
ఆ అదే మంచిదండి
ఇంకా ఈ వేసవికాలంలో మనమే ఎక్కువగా మజ్జిగ కొబ్బరి నీళ్ళు నిమ్మరసము ఓయర్ఎస్ ఇలాంటివన్నీ తీసుకు కోవడం వల్ల మనం శరీరం నుంచి శక్తిని అనేది కోల్పోకుండా ఉంటామండి
అవునండి మన శరీరం కీస్ నీ నీల్ నీరు కొబ్బరి నిల్వ ఆ లెమన్ వాటర్ లాంటివి చాలా అవసరం అండి అసలు ఈ ఎండకి ఎండ చాలా కోడుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా మధ్యాహ్నం పూట అలాంటివి తీసుక్ కోవడం చాలా మంచిదని నా అభిప్రాయం
అవునండి చిన్న పిల్లలు ఇలా ముసలి వాళ్ళు ఎక్కువగా బయటకి వెళ్ళకోకుండా చూసుకోవాలండి
అవునండి మనమైనా తట్టుకుంటాం కాని వాళ్ళు తట్టుకోలేరండి ఎండని
అవునండి
అవును
ఇంకో రోజు మనం ఎయిట్ టు టెన్ గ్లాసెస్ వా నీళ్లు అనేది తీసుకోవాలండి ఇంగా డీ హై ట్రేషన్ తగ్గకుండా ఉండాలంటే ఇంకా నీరు అనేది బాగా తాగాలండి
అవునండి ఖచ్చితంగా నీరు అవసరం మన శరీరానికి ఎండాకాలంలో
ఇంకా మనం వేసవి కాలంలో ఉమ్ తేలికగా జీర్ణమయ్యే ఆహారమే తీసుకోవాలండి యా ఎక్కువగా పుచ్చకాయ అంట దోసకాయ కర్బూజ ఇలాంటివి నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లను మాత్రమే తినాలండి
అవునండి
మీరు ఏమైనా తింటుంటారా అండి
ఆ తింటామండి మేము వారంలో ఒక రెండు సార్లు పుచ్చకాయ్ తీసుకుంటాము. ఆ ప్ ఒక మూడు రోజులు అలా పుచ్చకాయ జ్యూస్ దోసకాయలు అలాంటివి తింటుంటామండి అవే మనకి శరీరానికి ఎండకు అలాయే దెబ్ ఎండ దెబ్బ తగలకుండా అలా కొంచెం నీటి శాతం పెంచుతాయని మేము అనుకుంటు ఉంటాం అండి అందుకే ఎక్కువ అవే జ్యూసెస్ అలాంటివి తీస్ కుంటూ ఉంటాము
అవునండి ఇంకా ఆ మేము కూడా తీసుకుంటామండి చాలా వరకు ఎక్కువగా నీటి శా యదము ఉన్న ఉమ్ పండ్లనే తీసుకోవడం జరుగుతుందండి.
అవునండి అవే మంచిది
ఇంకా మనం ఎక్కువగా ఇంగా వాటర్ అనేది మనం ఎక్కువగా ఫ్రిడ్జ్ లోని వాటర్ తాగే దాని బదులు కుండ నీళ్లు తాగడం చాలా మంచిదండి ఆరోగ్యానికి. మీరు ఏ వాటర్ ఎక్కువగా తీసుకుంటారండి ఫ్రిడ్జా
మేము మేము రంజాన్ వాటరు రంజాన్ తెలుసు కదండి ఇట్లా కుండలాగా ఉంటది పెద్దగా అలాంటిది ఆ అది మేము బాగా తీసుకుంటామండి అందులో నీరు మా నానమ్మ గాని తాతయ్య గాని ఫ్రిడ్జ్ లో నీరు తీసుకుంటే ఫ్రిడ్జ్ లో నీరు తాగద్దు తాగద్దు అని చెప్తు ఉంటారండి. కుండలో నీరు ఫ్రిడ్జ్ నీరు కంటే కుండలో నీరు ఇంకా చాలా చల్లగా ఉంటాయండి అసలు. మనము పొద్దునా పోస్త్ తే మధ్యాహ్నం వరకి చాలా చల్లగా అయితాయి, నేనైతే మొన్న చాలా ఆశ్చర్యపోయాను చూసి. మా తాతయ్య వా నానమ్మ వాళ్ళు చెప్ ప్తే నేను నమ్మలేదు కానీ చూసి ఆశ్చర్యపోయాను మీరేలాంటివి తీసుకుంటారండి మరి
ఉ మేము కూడా అంతేనండి ఫ్రిడ్జ్ వాటర్ చాలా వరకు తగ్గించేసామండి. ఇంతకా ముందు అంటే తాగుతుంటిమి ఇప్పుడైతే ఇంకా ఇంకా కుండ నీళ్ళండి కుండలే కుండ నీళ్లే తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని ఇంకా కుండానే ఎక్కువగా వాడుతున్నమండి
అవునండి అదే మన్ ఆరోగ్యానికి మంచిది
వునండి కానీ ఇప్పుడున్న వాళ్ళకి ఆ తెలిదండి ఎక్కువగా ఇప్పుడు ఫ్రిడ్జ్ వాటరే ఎక్కువగా తాగుతుంటారండి
అవునండి
ఇన్
ఫ్రిడ్జ్ లో వాటర్ తీసుకోవడం కంటే ఇంకా కుండలో నీరు తీసుకుంటే చాలా మంచిది. మన చిన్న వాళ్ళేమో చెప్తే అసలు వినరు
అవునండి అప్పట్లో పెద్దవాళ్ళంతా కుండ నీళ్లే కుండలో వండుకొనే అన్నం తినే వాళ్ళు ఎక్కువగా కుండనే ఎక్కువగా వాడే వాళ్ళండి ఇప్ ఇప్పుడైతే కుండ అనేదే వాడడం చాలా తక్కువగా చూస్తున్నామండి మీ సైడు వాడుతుంటారా అండి
ఆ అండి.
మీ సైడ్ కుండ కుండలో వంట చేస్ కోడం అలాంటివి చే చూసారండి మీరు?
మేమైతే ఇంతవరకు చూడలేదండి, కుండలో నీరు తాగడం మాత్రమే చూసాము. నీరు ఏ తాగుతామండి, అప్పటి వాళ్ళు అవి కుండలో చేసుకుంగనే వాళ్ళు ఇప్పటి వరకు కూడా అంత గ ట్టిగా బలంగా ఉండగలుగుతున్నారు.
అవునండి.
అవునండి.
ఈ రోజు మనం చాలా విషయాలు చాలా మంచి విషయాలన్నీ బాగా తెలుసుకున్నామండి.
అవునండి మీతో మాట్లాడడం వల్ల నేను కూడా చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. ధన్యవాదాలండి.
ధన్యవాదాలండి.
అది